ఒ
వినిపిస్తాంది నీకు వినిపిస్తుందా
ఆ విన్పిస్తామ అక్క
ఆ ఏం చేస్తాన్నారు ఎల్లిం అకి
ఆ పోలేదు ఈ రోజు
అవునా యిబ్రేజు
ఊరికే పోయి కూర్చొని రావాల అక్క అందుక్ ఏమక్క
ఇందాక్ మాట్లాడతామన్్రి కదా సర్టిఫికెట్కి
అది సర్టిఫికెట్ది ఇవి తీ తీసుకుొని వెళ్ళిపోదాం అనుకు న్నాము ఇంక అదే పోయి మాట్లాడితే ఆయన ఏందందో చెప్తున్నాడు ఉ ఏందక్కావాళ్ళు ఒకటి సరిగ్గా చెప్పురు అ మొబైల్ అంతే మేము
ఇంకా కొండల్లో చీడ కూర్చుండి అంటున్నాడా
ఆహా అట్లనే కాదు అంటే వేరే ఆయన దగ్గర పోయినామా మేము సర్టిఫికేట్ ఇచ్చి ఆయన దగ్గరికి వెళ్ళిపోయినాము ఇంకా పెద్ద సార్ ఉండరు ఆ సార్ సర్టిఫికెట్ పైన సార్ దగ్గకి మాట్లాడడాను కాని వేరే ఫ్లోర్కి పోయినా అంతలో పలబ్బాయిలు వచ్చేసి వెళ్ళపోయినారు మాకేం చెప్పలేదు
అయ్యో అయ్యో వాళ్ళు ఉండింటే సరిపోతండి కదా
ఆహా అంటే కనీసం ఉండాలి కదా ఇ మేము వచ్చే దాకన్నా వెంటనే వచ్చ అంటే అప్పుడు వాళ్ళు లేట్గా వస్తారు మేము నైన్ కంతా వెళ్ళిపోతామా వాళ్ళు పదిన్నర క అ ఇకట్లు పోయినాం సార్ దగ్గరికి మాట్లాడడానికి మేము వచ్చ లోపల వాళ్ళు సార్ దగ్గర ఏదో పేపర్ తీసేసుకుొని వెళ్ళిపోయినారు అని చెప్తున్నారు
అయ్య అయ్యో అంటే వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు బాయ్స్ ఆ అబ్బాయిలు ఏం చేస్తున్నారు అ వాళూటికి కుటుం పోతాన్నాదా
అంతే అక్క అందరం వస్తాం ఉరికి జస్ట్ కూర్చుంటాం వాళ్ళు అబ్బాయిలే మాట్లాడతారు సార్ వాళ్ళు మత్త మా తమా అంటే మేము మాట్లాడదామ అంటే అంత ఇరు వాళ్ళే పోయి మాట్లాడతారని
ఆ మరి ఇప్పుడు మా వాళ్ళన్న మాట్లాడాను మరిడి మాట్లాడమని చెప్పండి సర్టిఫికెట్ ఇచ్చేది అట్లా
అదే మాట్లాడునాం అక్క నిన్న ఫోన్ చేసి పిలిపచ్చి కూర్చుని మాట్లాడితే ఇవి కస్తామ అన్నారు అన్నారు మళ్ళీ ఈ రోజ ఏమో ఈ వీక్ ఇయ్యరంట నెక్స్ట్ వీక్ ఇస్తారంట అని అన్నారు
అవునా అ
అంట ఆ ఆ అంతే మండే వరకు ఇస్తే ఓకే ఇం మండే తర్వాత ఇస్తే మేము పోవాల అనుకుంటున్నాం ఏమైతుందో
క కాలగా ఏదైనా వర్తంలో ఉంటే ఏమైనా సరే లే వేళ యూజ్ ఉంది లేనా ఉండొచ్చు కదా
ఏన్నా అయితే ఏదో చెప్తున్నారో నేర్చుకోవచ్చు కొంచెం యూజ్ ఉంది అదేం చెప్పారు ఒ ఒక వారం చెప్తున్నారు అది కూడా ఫస్ట్ వీక్ ఒక్కటత
అమా ఆ బాగుంది
అసలు కాలేజ్కి పోతే మేము ఏం చెప్పాలో ఏమో సార్ వాళ్ళకి ఏం నేర్చుకోలే అవకాశం మేము
ఫోన్ చేసి ఏం చెప్పట్లేదు ఇదా అన్ని
అట్లే వాళ్ళు ఏం ఒప్పు కోరిపోయినారు కదా మీరు ఏదో ఒకటి వచ్చి మాకు చెప్పాలి అంటారు దానికి మార్కులు ఉంటాయి అక్క
అ
అందరు సార్ వాళ్ళు అందరు కూర్చొనింటారు ఆ పీపిటీసి చెప్పాలి
మరి ఏమన్నా చూస్తున్నారా మొబైల్ ఏమన్నా ఏమ నేర్చుకోవడానికి ఏమన్నా ఏమ సెర్చ్ చేస్తున్నారు ఏమన్నా దాని గురించి నేర్చు
ఆ అట్ల ఏం చేయలేదు కాగానీ ఇంకా ఏదో కొంచెం ఐడియా ఉంది కదా దాన్ని బట్టి ఇంకా ఏదో ఒకటి చేసేసుకొని
అంతేనే ఇప్పుడు ప టాలెంట్ ఉందిలే చెప్పే కాదు ఇప్పుడు పిల్లలకి టాలెంట్ ఉంటుంది లేంటి
ఉ ఏదోటి ఇంగ్ ఒక పది స్లైడ్లు అట్టటు చేసి వచ్చేసి చెప్పేసి వాళ్ళు క్వశ్చన్డి దానికి మనకు ఆన్సర్ వచ్చి చెప్తాం లేదంటే రాద అని చెప్పేస్తే ఒక మూడు క్వశ్చన్లు అట్లా అడుగుతారు ఒక
అక్కడ అప్పుడేను అంటే అక్కడ తీసుకుంటాను అనే వాళ్ళ ఏవలన్నా అడగాల్సింది. మీకు చూపిస్తారు. మీకు ఎవరన్నా గర్ల్స్ అమ్మాయిలు అమ్మాయిలు ఎవరన్నా, అది దాని గురించి తెలిసినోళ్లు ఎవరైనా అ అక్కడ అక్కడుడే
ఎవరు లేరు, అసలు ఎవరు లేరు, అక్క టా
అవునా, అట్లాన్నావునుంటి వాళ్ళతేమన్నా కొంచెం అట్లా తెలుసుకుందురు.
ఆ అసలు ఎందోలె, అయిపోయింద ఇంగా ఇన్ని రోజులున్నాం. కట్టాంగ్
అదే అదే అవునులే, వాళ్ళకి బుద్ధి లేదులే.
బుద్ధి
పిల్లలు అంత అమౌంట్ ఖర్చు పెట్టుకొని, ఇటుకొస్తే కాలేజీ ఇక్కడ కాలేజ్ బాయా, అక్కడ అమౌంట్ బాయా, టైమ్ వేస్ట్ అయిపోయా.
ఇంత ఖర్చు అయింది. అక్క మా
మరి కాదు, ఇంగా ఫుడ్ బయట తింటున్నారు. అప్పుడప్పుడు స్
మ్ ఓలే చ్
అ
కనీసం అంటే, వాళ్ళకి పనులు ఉంటాయి. లే కాదు ఓకే వాళ్ళు పనులు చేసుకుంటారు. ఒక అర్ధగంట ఏదో చెప్తారు. పంపిస్తారు కనీసం మీ అబ్బాయిల కన్నా ఉండాలి. కదా ఇ ఏమన్నా చెప్పాలి. కదా మాకు కూడా ఇట్లా చెప్పినారు. ఈ రోజు రావాలా, ఈ రోజు రావద్దా అని.
అవునవును. ఆ అబ్బాయిలే అంత లేబ్బా, వాళ్ళు బాగా ఎక్కువ ఉన్నరటున్నావ్. ఆ మీరు అబ్బాయిలతో పాటురాగూడదు, మీరు అమ్మాయిలు ఒకటే రావాలంటే, ఎప్పుడైనా వ చ్చినా
అవును
హు ఏమో ఇప్పుడు, ఇప్పుడు అబ్బాయిలు అట్లా అయిపోయినర్, ఏమో మరి ఎట్లా చూసుకోవాలా, ఆడపిల్లలు మనతో పాటు వచ్చినారు, వాళ్ళు ముగ్గురు ను ఆ మేమే గదా, వాళ్ళకి అనేది. ఉ
ఆ అస్సలు లేదు. అ క్క వాళ్ళు కి వాళ్ళు పిలిస్టేనా గదా, మేము వచ్చింది. ఆ
ఆ
ఇప్పుడు గొడవలు వన్న మాట్లాడొద్దు. ఇప్పుడు అడుండేది, ఒక్కటి చెప్పు అడ ఏమైంది. అనేది
అదే అదే లే అవును, వచ్చి నుంచి వాళ్ళకి అవునులే చేప్పించాలి గదా. వాళ్ళు
కదా అమ్మాయిలు గూడా అంతే అక్క, ఏందో పెద్ద మేము ఆ విలన్స్ అన్నట్ టూ పోయి చెపతాది. ఒక పిల్ల అయితే మరి
అవునా, అ
అరేంలా, ఆ పిల్లంతా అట్లా చెప్పొచ్చాక పిల్లే దూరంగా ఉంటుంది. ఆ పిల్లే డల్లుగా ఉంటుంది. మా పైకి అట్లా చెప్తే
అదే ఒక్కొరు మెంటాలిటీ, ఒకోరమ్మా ఒక్కొక్కరు అట్లు ఉంటారు. అంతే
ఒకరు గుడ్ కాలర్, ఆ పిల్ల మంచి కావాలని, మమ్మల్ని బ్యాడ్
మరి, అదే గదా ఎప్పుడు, అది మంచి పద్ధతి గాదు, అది అట్లా అనుకుంటారు. గానీ ఖచ్చితంగా వాళ్ళకి తగులుతుండది.
టైమ్ వచ్చినప్పుడు తెలుస్తాది.
అదే అదే వాళ్ళ అనుకుంటారు. అంతేగాని అదే అట్లా ఎప్పుడు ఒకరి మీద చాడీలు చెప్పకూడదు. అట్లా
చాడీలని గాదు, ఒక అమ్మాయి అంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయి బాగా క్లోజ్ అక్క పోయి ఆ పిల్లం మా పై కన్నెట్ల చెప్తాది వాళ్ళు ఇప్పుడిప్పుడు క్లోజ్ మేము ముందు నుంచి వాళ్ళకు మా గురించి తెలుసు కదా ఆ వాళ్ళు ఇట్లా అన్నారు వాళ్ళు అట్లా అన్నారు
షమల్ వాళ్ళనియావు అవునులే అవునులే మీది ఏమన్నా ద ఊరికే ఉండండి అంతే
ఏందేమనొద్దక్క అసలు ఏం ఆ అంటే మేము గొడవ అడిన్నా అక్క అబాయిలమ్ అమ్మాయిలమ్ నేను ఫోన్ చేయనాక్కంక అబ్బాయిల్కి ఏంది ఫ ఆ పిల్ల మాట్లాడుతది ఫోన్ చెయమంటే ఫోన్ చేయదక్క ఇంగా ఏ ఎట్లా ఎట్లా తెలుస్తుంది ఆ పిల్ల మాట్లాడుతుంది కదా దాంట్లో ఏమన్నా తప్ ఉందా ఆ తప్పు ఆ ఇంగా నాకు అడ సిగ్నల్ రాలెక ఫస్ట్ ఇంకా మా ఫ్రెండ్ కూడా ఆ రోజు ఆబ్సెంట్ అయినడు వాడు అందుక నేను చెయలేదు ఫోన్ చెయ్ అని చెప్తే ఒక నాలుగైదు సార్లు చెప్ నాకా చెయాలి కదా చేయలేదు ఆ అందుకే ఇంగా ఆ పిల్లలకి చెప్పడమే మానేసిన
ఉ ఎక్కడ పోంది ఆ పాప ఉందా
ఎవరొక్క
అమ్మయూ యోవర్ రావు
అమ్మాయి అంటే ఆ పిల్ల ఇంటి నుండి వస్తుంది
ఇంటి నుండి వస్తుందా అవునులా అవునులే ఇంటి నుండి అంటే అమ్మాయి మీరు చదువుతున్న అక్కడ అప్పుడు అక్కడే ఉంది ఆ పాప కాని మామలుగేట్ పే
కాలేజ్ లో ఆ అవును మాతో పాటు హాస్ట లో ఉండేది
నా ఇప్పుడు ఇంటి నుంచి వస్తే ఇంటికి దేగ్గర మీరు ఉండేది అవునా అవున్లే అవుంలే ఆంకేమి ఇబ్బంది ఎన్నాలైనా ఉంటుంది ఉరికేను ఎందుకంటే దేగ్గరే అయినా పాప ఎట్లుంటుంది కో వస్తుంది రోజు కాలే ఊకే ఆడ ఏమి వాళ్ చే చెప్పలేదు అంటున్నావు కదా ఎందు మరి మీరు హాస్టల్ ఫీజు కట్టుకొని ఉన్నరూ కాట్టి వెళ్తారు ఆ పాప ఎందుకు వస్తాంది చఛార్జి పెట్టుకొని
వాళ్ళ ఫ్రెండ్ కోసం వస్తారు అక్క అబ్బాయి కోసం
హావునా వాళ్ళ ఇట్లో వాళ్ళు అడగరా ఏం చెప్తున్నారు వాళ్ళు ఏం నేర్చుకుంటా అని అడిగరేమో
ఏమో ఒక్క మరి తెలేదు
దే ఊలే పాపం బడుంది
మేము నే కరెక్ట్ గా రెండు నెలలు ఉంటే నెల రోజులు కూడా పోోలే మేము ఆ పిల్ల డైలీ పోయింది ఆ ఈవీక్ కూడా మేము పోయే వాళ్ళం కాదు సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారో మాకు తెలీదు చెప్పే వాళ్ళు లేరు అని చెప్పి పోతా ఉన్నాం డైలీ
అదే అదే లే మేలేనే అంతా బాగున్నారు అంతాను
ఏమక్క
అదే బాన్నారు అంతాను ఆంటీ
ఉహు ఇలాంటోళ్ళని యాడ చూసింట్రస్
అదే అదే ఎట్ండాల అమ్మాయిలు కాని మీరు ఆ అమ్మాయికి రెస్ బా అమ్మాయికి ఏం లేద బాధ్యత అంటే మా ఫ్రెండ్స్
ఉ అంటే ఇప్పుడు కాదక్క ఇప్పుడు మే మేము వాళ్ళ ఆ పిల్ల పోయి చెప్పుకొని ఏమన్నా చేసుకోని దారిలో చూసుకునే వాళ్ళు ఏం దారిలో పోయే వాళ్ళు ఉండే వాళ్ళు ఏమనుకుంటారూ అక్క ఏంది వీళ్ళిద్దరు వీలుద్దరే ఉన్నారు అమ్మాయిని వదిలేసినారు అంటే మేము ముగు ముక్కరమే పోతున్నాం ఆ మిగతా వాళ్ళు రావడం లేదు గర్ల్స్ మేము ముక్కరమే పోతు నం మిగతా వాళ్ళకి కనీసం ఇన్ఫర్మేషన్ తెలుస్తా అక్క మాకు అస క్లేమ్ దెలీదు మా ఇ
అవునా, మీరు కొంచెం అంటే ఫ్రెండ్ గా అబ్బాయిలతో మడసానంగా ఉండండి. ఏమన్న ఉన్నా అన్ని దాచుకొని మడసానంగా ఉండండి. అంతే అట్ల. నటించండి అంతే. ఇంక తప్పదు. అవసరానికి నటించల్ల అంతే.
అంత ఈగో ఉండకూడదక్క మరి.
అంతేలే మ్
ఇప్పుడు నా మాకై, ఆ తిన్నాం అక్క. మీరు?
ఆ నేను తిన్నాను. ఎగ్ ఫ్రై చేసింట్నా మ్ తిన్న. తిన్నను. పిల్లలు వచ్చిన అనక్ తినేసి తిన్నారు.
ఈ ఈవినింగ్ దాకా స్కూల్ వాళ్ కి
ఈవనింగ్ వరకు
ఆహా ఆ
త్రీ ఫార్టీ కి, త్రీ ఫిఫ్టీ అట్ల వస్తారు.
ఓ అంతేనా!
అంటే దూబ దూరం అయితే చిన్న పిల్లలు కదా ఇంకా
అంటే అప్పుడు మా స్కూల్లో చిన్న పిల్లలకి కూడా స్టడీ ఉండేది.
అవునా మా వాళ్ళు పాపం స్కూల్ కెళ్ళేసి ఒచ్చి, మళ్ళీ ట్యూషన్ కెళ్తారు. ఈవినింగు. అ మ్ నెక్స్ట్ వీక్ ఫాదే ఫోర్ క అట్లోస్తారు. మళ్ళా ఫైవ్ కి ట్యూషన్ కెళ్తారు. సెవ సెవెన్ థర్టీ.
ఐదు నుంచి సెవెన్ తర్టీ వరకా, ఓయబ్బ అన్ త సేప అక్
అవునవును. లాస్ట్ లో ఒక హాఫ్ అన్ అవర్, కు అంత పట్టిచ్చుకోదు. టూ అవర్స్ బా పుచ్చుపెట్టి,
ఆ అవున్ లె. మ్. ఆ సరే అక్క.